ఏం చేస్తున్నారు
పేస్ కి
ఆహా సరే సరే తిన్నారా
ఆ తిన్నానండి మీరు తిన్నారా
ఆ లేదండి ఇక్కడ హోటల్కి వచ్చినము
ఆహా తిన్నాడనికి వచ్చారా
హ్మ్ అవునండి అది కొంచెం హాఫ్ అన్ అవర్ పడుతుందట్ట సరే అండి పిల్లలు చ్చి అడబొమ్మలతో ఆడుకుంటా ఉన్నారు
ఆ వ
హ్మ్ అదే ఆ వెకంటీ వాళ్ళ కూతురికి కేసిందా హోట్లు అక్కడండి
ఆ ఫైవ్ వయిస్
ఆ నేన్న షేఫ్ఫార్ అందుకే చెప్పలేదండి
ఆహా
అదే హు ఏమంట
ఇంకేమ అంటే చికెన్ అన్నాం అండి
ఆ సరే సరే ఎవరు చేసారు మీ మమ్మీనా మీరా
మా అమ్మ
ఆహా మీకు రాదా వంట.
రాదు
హుహ్ చేసుకొండి నేర్చుకుంటనే గదా
నేర్చుకుంటున్నా.
హ్ పెళ్ళి అయినప్పుడు వంట రాదంటే డామినేట్ చేస్తారు.
ఆ
హ
లేదు లేదు నేర్చుకుంటున్నా.
అ ఇంకేంటి విశేషాలు ఎక్కడైనా బయటికి వెళ్ళడానికి లేదా ఆఫీస్ లో పోలేదా హ్ ఆ ఆ ఇవాళ సండే ఓకే.
కాబట్టి
హ్మ్
ఆ పోలేదు రేప్ పు ఉంటది. రేపు నుంచి మండే టు సాటర్డే సండే లేదు. ఆ అవునండి.
ఓకే ఓకే
హుమ్మ్ ఒ ఫుల్ బిజీగా ఉంటాం ఆడికెల్లిపోతే చెప్పాలి మీరే ఎలా ఉ ంది హోటలు
హ్మ్ బాగుందండి పిల్లలకి ఆడుకోడానికి టెర్రస్ మీద పెట్టివున్నారు. అక్కడే నాన్ వెజ్ కిందంతా వెజ్ రూము అదే ఇక్కడ ఆడిపిస్తా ఉంటాం.
ఇటన్నా వచ్చేయండి పిల్లలు డిస్టర్బెన్స్ అవుతారు. పక్క కన్నా వచ్చి మా ట్లాడండి
అవును అవునా ఓకే ఓకే ఇడా పిల్లలు అరు స్తా ఉన్నారు.
ఆ
అది అక్కడెక్కడ అరస్త సౌండ్ ఇక్కడ వినపడతాంది.
ఆహా ఏం ఆర్డర్ పెట్టి, పెట్టారు
ఇంకా పెట్టలేదండి ఫుల్గా ఉన్నారు. ఈ రోజు సండే కదా,
ఆ
రాసేసి వచ్చామండి, ఏ ఆఫ్ నఅవర్ పడతాంది,
ఏమో రెండు,
రెండుసార్లు ఎళ్ళారా,
ఆ రెండు సార్లు ఎంగేజ్మెంట్ కె వెళ్ళాము అక్కడ, ఉ మేము అప్పుడంతా వెజ్ తిన్నామ అండి,
ఆహా అవునా వెజ్ బాగుంది వెజ్ అయితే ఆల్రెడీ, టు టైమ్స్ వచ్చాము, ఆ మా ఆ ఇ నాన్ వెజ్ క ఇదే ఫస్ట్ టైం,
అవునా చెట్లు ఉంటే
పైన టెర్రస్ మీద ఉంటుందండి, అక్కడే నాన్ వెజ్, ఆ అక్కడ బాగా ఓపన్ అంటే ప్లాస్టిక్, టు ఆ అడవి లాగా చెట్, టా రు బాగా తిరుగతాయి చూడు, జై రంగులు, అదే పిల్లలు తిరుగుతారు దాన్ని ఏమంటా, సరే ఆ గుర్రం మీద కూర్చుని, రూరమ్మ ఎందుకు చానా చానా, తారు ఆ అది, ఇది ఉంది, ప్లస్ స్ అన్ని వేసింటారు చూడండి, ఫుల్లు గా బాల్స్ దాంట్లో దూకు, కొ దుకు ఆడుకుంటా ఉంటారే, ఆది ఉంది.
అవును. మంచి ప్లేస్ అయితే కాస్ట్ ఎక్కువ తక్కువ అండీ
అది మాములే అండి రీజనబుల్ వాళ్ళు బయటికి చూస్తే ఒక టూ త్రీ హండ్రెడ్ ఎక్కువ అంతే
అంతేనా
హ్ అంతే మే ఇప్పుడు నాన్ వెజ్కొచ్చాం. గదా ట్రై చేసినాక చెప్తానండి. మ్ మ్
మేం ఎళ్ళినప్పుడుయితే బాగుంనింది. అంటే మనకి నచ్చిన ఫుడ్టు పెట్టుకొని తినచ్చు. మార్నింగ్ బ్రేక్ఫస్ట్ అన్ని రకాలు ఉన్నాయి. దోశలు, ఇడ్లీ, బ్రెడ్, జాము మళ్ళీ బటర్ జాము. అలా అన్ని ఉన్నాయి.
బాగుంటయండి మ్యారేజ్ల్కి ఇలా ఫంక్షన్లకి ఎళ్ళేటప్పుడూ ఆ ఫుడ్ అనేది అదొక్ ఎంజాయ్మెంట్ లాగుంటుంది.
అవును. అప్పుడు నచ్చినట్టు తిన్నాం. ఎప్పుడూ వెళ్ళింది లేద్ అంటే పా ఎక్కువేమో అని చెప్పి ఆ హోటల్ నుంచి ప్రిఫర్ చేయలే.
అదే
మీరెలా ఉందో తిని చెప్పండి.
ఆ ఆ ఖచ్చితంగా
మ్ మీకు నచ్చినా
ఆ
రెస్టారెంట్ ఇట్లో ఏవి ఎలా ఉండాలి రెస్టారెంట్ మీకు ఎంత ఇష్టం
నాకు వాటర్ ఉండాలండి. పక్కన అంతా వాటర్ ఉండాలీ. ఆ చెప్పాలంటే బీచ్ ఆ వాట్ ఆ ఆ టైప్ అయితే అ రీసెర్చ్ రిసార్ట్లో అ వేరే సార్లాగా అయితే బాగుంటది ఆ పిల్లలు ఆడుకోవడాన్ మీకి బాగుంటుంది ఫీజ్బుల్ గా వె వెంటిలేషన్ ఉంటుంది అలాంటి ప్లేస్ అయితే బాగుంటాది
ఈసారి వెళ్ళండి అలాంటి ప్లేస్ కి బాగుంటుంది
ప్లాన్ చేస్తున్నారు
ఆ
మా చెల్లి మేమంతా వెళ్తామండి
ఆ
చెన్నై బా వి వి విజయవాడ అలాపోతే చెన్నై
విజయవాడలో బీచ్ ఉండదు కదండి
ఆ ఉంటాదండి విశాఖపట్నం దగ్గర
వైజాగ్ అండి అది
సారీ వైజాగ సారీ అదే అక్కడ పోవాలండి ఆ అమ్మవారి టెంపుల్కి అదే కనకదుర్గమ్మ గుడి ఉంది కదా విజయవాడలో ఆ అక్కడికి వెళ్ళేసి మళ్ళా అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నామండి
ఆహా ఓకే ఓకే బాగుంటుంది విజయవాడలో టెంపుల్ బాగుంటుంది అదొక్
ఆ అంటే జర్నీ చేయకుండా ఆ బస్సు ట్రైన్ లేకుండా ఫ్లైట్ లో బుక్ చేద్దాం అనుకుంటున్నారండి అమౌంట్ ఎత్తు పెట్టుకోవాలి మనిషికి ఫ్లైట్ లో ఆ ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా
మ్మ్
చేయలేరు అంత వల్ల ఫ్లైట్ చేసుకుందాం చేసుకుందామని అడిగాడు.
మ్మ్ మంచి ఐడియా అండి
మ్మ్ చేసుకొని జర్నీ తక్కువగా ఉండి ఉంటే బాగుంటుంది పిల్లలు తీసుకొనిపొయ్యే దగ్గరికి
అవును
సేఫ్టీ కూడా చూడాలి
అవునవును
ఉమ్ మీర ఎక్కడ వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నన్న ఎక్కువ మెయిన్ ఎక్కువ పుడ్ ఇష్టమైన ప్లేస్ వచ్చి నాకు కేరళ ఆ కొడైక కొడైకెనాల్ మల అదే ఊటీ అలాంటి ప్రదేశాలు ఆ
నేను ప్రెజెంట్ మా మమ్మీని తీసుకొని వరుణాసి పోతున్నా మా అమ్మని ఫ్లైట్ లో తీసుకెళ్ళాలని ఆశపడుతున్నా కానీ ఒక మనిషికి ఎనిమిది ఐదు వేలు అంట
ఫ్లైట్ లేదండి టూ థౌజండ్ లో కూడా ఉంది
టికెట్ ఎ ఎయిట్ థౌసండ్ అండి అది లాంగ్ కదా
ఇ ఏ దేనికి వారణాసి క్యా ఆ అక్కడంతా లాంగే అం మా ఫ్రెండ్ కూడా వెళ్ళింది వాళ్ళ మమ్మీని తీసుకొని ఆ ఫిఫ్టీ తౌజండ్ టూ నైన్ అండి ఇద్దరికి కలిపి
ఓ
ఆ అంటే ఫుడ్డు గిడ్డు అంతా వాలే ట్రైన్ ట్రైన్లు బుక్ చేస్తా అన్నారు
ట్రైన్ లో అయితే తక్కువే రెండు వేల ఐదు వందలు మనిషికి
ఎందుకంటే అన్ని చూసేసి రావాలి కాబట్టి వాళ్ళన్నీ బుక్ చేసుకొని ఫ్యామిలీగా అట అంటే ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉంట చెంటారు కదా వాళ్ళతో పాటు కనిపెట్టారు అదే షేరింగ్ తీసుకొని పోయినారు
షేరింగ్ అయితే బాగా కలిసి వస్తుంది కానీ టైమ్ లో మేము తీసుకెళ్లే టైం లో ఉన్నారంటే ట్రావెల్స్ వాళ్ళు వాళ్ళతో బుక్ చేసుకోవచ్చు కానీ పోయేటప్పుడు మాత్రం ఫ్లైట్ లో తీసుకెళ్ళాలి అ ఆ సన్నడిది
ఓకే నిద్ర ని నిద్ర నిద్ర పడుకుని పోయేటటువండంటి బాగుంటుంది
ఆ స్లీపరు
హ స్లీప్
ఏ సీ స్లీపర్ బుక్ చేసుకుంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏ కానీ ఫ్లైట్ లో వెళ్ళాలని ఆశ.
అదే అండి పోదాం పో మీరు కూడా ప్లాన్ చేయండి ఇయి మనం కూడా పోయి సే చ హ్మ్మ్ హా ఎంజాయ్మెంట్ చేయాలం అండి ఇస్తున్నారు అట్లని ఉదారగా ఖర్చు పెట్టకూడదు కాస్త లో ఓ ఎప్పుడో ఒకసారి అట మైండ్ రిలీఫ్ అవుతేనే కదా బస్ అంతా బోతుం
మ్మ్
కానీ మనం వంద రూపాయలు సంపాదిస్ స్తే మీ పది పదిస పది రూపాయలు ఖర్చు పెట్టాలి దానిలో పది రూపా ముప్పై రూపాయలు సేవింగ్ చేయాలిండి.
మ్మ్
ది ఈ ఎం ఐ లు రెంట్ ఆ ఉంటాయి కాబట్టి మీ తదులేవారు సేవింగ్స్ నేది కంపల్సరీ గా ఉండాలండి
అవును సేవింగ్స్ ఉంటేనే ఇలాంటివన్నీ మనం మంచి జయగలుగుతా
ఆ హెల్త్ ఇన్సూరెన్సు ఆ లైఫ్ ఇన్సూరెన్స్ ఇలాంటివన్నీ వేసి పెట్టుకోవాలి ఆ వచ్చే జీతంలో ఆ ఆ గోల్డ్ కూడా కట్టుకోవచ్చు గోల్డ్ కూడా మంచిదే అలా ప్రతి ఒక్క దాంలో ఇన్వెస్ట్ చేసి పెట్ మను కొరేపట్లు తిరిగి చూసినప్పుడు మనకు బాధ ఉండకూడదు ఏం చేసినాం
అవును మీరు చెప్పింది కరెక్టే
హ్మ్మ్ మనకి అమో డబ్బు ఉంటానే అండి ఎక్కడైనా విలువ ఈ జనరేషన్ లో డబ్బు మని మా కోర్టులో ఆస్లు ఎత్తి పెట్టినాక్కర్లేదు అవసరానికి తగ్గ డబ్బుత్తి పెట్టుకోవాల ఒక కర్ణాడ కొండ
ఒకే అండి
ఉండడానికి ఒక సొంత ఇల్లు అంతకుమించి ఇంకేది ప్రశాంతమైన జీవితం ఆరోగ్యం అంతే అండి అది చాలు
ఉమ్మ్ అంతే అండి సరే అండి
ఆ ఏవండీ కాసేమ్ ఉందండి
ఏం లేదు కు ఎవరో పిలుస్తా అన్న అంతేనా
అవునా చోమా ఆ ఒక నిమిష అండి ఏదో అడగదం అనుకున్నా మార్చి సరే అండి మళ్ళ వస్తానులే ఓ